ఆ నిక్ చెప్పు నువ్వే
అంటే మా ఫ్రెండ్స్ మొత్తానికి ఉంది. ఇది అందుకని అట్లా లేదు మాకు ఆ ప్రాబ్ బ్లాం లేదు.
అవునా ఆ
ఆ మోస్ట్లీ మా క్లాస్ మొత్తం ఉందది.
ఉహ్ హు ఇంత అని తెలీదా అమౌంటు
లిది. ఈ వారం అయిపోతే తెలుస్తది.
ఉహ్ హు
ఊమ్మ్
ఊమ్మ్
ఎప్పుడు మళ్ళా ఇంటికీ.
ఉగాది పోవ్ల్ల
ఊమ్మ్
ఊమ్మ్ పోవల్న రావచ్చు గదా. మా అమ్మ చూడు మే మా అమ్మ ఓచ్చేది మా ఊరికి
నేనా
ఊమ్ అమ్మ పంపిస్తా అంటుంది. పంపనీ లేదు మే. నిన్న వారం ఫుల్ పనున్నది మాకీ. మడి కలుస్తాడామా. టమోటాలు, మడీ ఆ టమోట్ టా చెట్లకీ మడి కలుస్తానే. టమాటో చెట్లకి వేల్లా కట్లు నాట్ టల్ల. కట్లు నాటుతనే వాటికి పురుగేటలా. ఏంది మే సు త ఉండది హలో సొండుడేందిమే
సౌండు ఓస్తందా.
ఆ డుమ్ డుమ్ మనీ
అది వేరే వాళ్ళు అట్సాప్ లో కాల్ జెస్తున్నారు.
అవునా
ఉహ్మ్
అదేందో చెప్తా అంట్నేయే ఆ ఆ టమాటో చెట్లుకు పురిగట్టేది ఉండింది. సరే పురుగట్ నేన్ గట్ ఇంట్లో పని చేయద్దా నేను. వాళ్ళు పోతే ఇంట్లో వాళ్ళ కన్నమూకుర చెయ్యేలా
ఎవర్కీ
ఆ ఇంట్లో వాళ్ళకి య ఇంట్లో వాళ్ళకి అన్నము కూర చెయ్యేళ్ళ. ఆ ఇక్కడే ఆవులు కట్టేసింటారు ఇంటి దగ్గరే. వాటికి మధ్యాహ్నం పడిగే డేయేళ్ళ ఆ మళ్ళ సాయంత్రం పట్టుకొని రావాలి. ఇంట్ టి పక్కనే గట్టే సల్లేే. ఆ గడ్డి గాదు, వరిగడ్డి ఆడుంటుంది.
మళ్ళ సాయంత్రం సరే సరే ఏళో ఏళో ఆ
ఆ వరిగడ్డి ఆడేస్తాను తర్వాత సాయంత్రం ఇ గెడ్డీ గెడ్డీ మ నానమ్మ కోస్తుంది కోసిందె గెడ్ని త్తు క్కొని వస్తాను ఇంటికి ఇంటి పక్కన ఉన్నయి జూడు మాకి పొలాలు సో చూస్ నావా
చూస్తలె
ఆ అ ఇంటి పక్కన ఆడగ్గా అక్కడే అక్కడే ఆవులు కట్టేసి ఉంటాము అ గడ్డి కో అవన్నీ చిన్న చిన్న పన్లు ఇంట్లో పన్లు బోకులు కడిగేది అట్లాంటియె ఇప్పుడు నేను అట్లా వెళ్ళనను కో అవన్నీ పెద్ద వాళ్ళకి ప బర్డెన్ గదా వాల్ లా అంత పని చేసి తెల్లారినించి సాయంత్రం బో
హ్మ్
ఆ మా అమ్మ నిమ్మడి వళ్ళో ఉంది ఎడ్డీ కొన్నింది ఫస్ట్ నేను అ ఎక్ ఈరోజు హాస్పిటల్ పోయినా ఫ్రైడే నేను సాటర్డేనే రావాల అనుకున్నా మా అమ్మ థర్స్డే ఫ్రైడే ఇంకొచ్చే థర్స్డే ఫ్రైడే పో అని జెప్పింది అక్కి అప్పుడు డే పీరియడ్స్ టైమ్ అనమాట
హ్మ్
ఓ ఆన్ సార్ ఏందప్ప అన్కో ఎట్లా అమ్మా ఏం లేదమ్మా ఇట్లేమ అట్లేమ మల్లె మీ న్నానా పోయేదానిక వచ్చినా అనుకుంటారు ఆప్షన్ ఎట్టి ఈజ్క అంటే నొప్పెన కారణం ఎటబ్బ నాన ఏమను కోడ్ చిత్రం చేయదంటే అమ్మ కి అప్పుడు పన్లు ఉన్నాయి ఏదో ఒకటి జెప్తానే ఇంగ నేను ఎందుకంటే నా కీట్ ఆ టాబ్లెట్స్ ఎసుకున్నాక కడుపు కొంచెం ఎదోలా ఉండింది ఎందుకులె అడి బియ్యం మొన్నా మళ్ళా అనుకని గొమ్మిన పిన మళ్ళ జూస్తే ఫుల్ హెడ్ ఏక్ వచ్చేసింది ఫుల్ హెడ్ ఎక్ ఉన్నింది ఎందో అను ఆరు రారు అనుకొని ఎన్ని గంటలో అని చెప్పి నేన్ మళ్ళ వదిలేసి ఫోన్ ఆ పక్క పడేసిన నేను ఫస్ బొమున్న టీవీ చూస్తాంటి మళ్ళ అడుగుతా ఫోన్ చూస్తే హెడ్డె ఏక్ వస్తుంది అని టీవీ చూస్తే రాలేదు అని ఆ నువ్ స్ట్రెస్ అయితావు ఆ ఫోకస్ ఎక్కువ జెస్తన్నావ్ అంటే ఫోన్ మనం పెట్టుకుంటే ఫోకసింగ్ ఎక్కువ పడి ఈ బ్రెన్ కి స్ట్రెస్ అయ్యి మాములు గా ఎందో చెప్పా ఆ సర్లే ప్పనుకుంటి నేను చార్ట్ జిపిటి కాదు ఆ అదీ మె మెట వాళ్ళు డాక్టర్ లాగా ఒక ఏఐ క్రియేట్ జేసినరు కరెక్ట్ గ చెప్పేకి అర్థమైందా ఓన్లీ డాక్టర్ మీందే జేసినారు మే ఆ
ఓహో
అట్లా ఆ దానికి అడిగిన దానికె అడుగుతునాన్ కెడ్త గూగుల్ నడుగుతావ్ పది తార్ల రిసోర్స్ తీస్కొని ఫైనల్గా నాకే నచ్చింది ఒకటిబెట్టుకుంట మళ్ళా యూట్యూబ్ జూస్తా హ్మ్
ఎంద పలుమే నేను ఎప్పుడు కా ఉమ్
కాదు నీకు అప్పుడు తల్లనొస్తంది ఆంటీవి కదా ఎట్లా ఎట్న నొస్తండి నీకు ఒక సైడేనా
ఒక సైడు కాదు మే మొత్తం నొస్తండి నాకైతే ఒక సైడ్ అయితే నోయ్యలేదు నాకి
మాగ్రైన్ స్ట్రెస్ వల్ల నోచుతుంది ఆ ఒక ఒక సైడ్ నొస్తుంది
అది మగ్రైన్ ఏమో మే ఒక సైడ
ఆ మ్యాగ్రేన్ స్ట్రెస్ వల్ల వస్తుంది
ఆ
నాకు మళ్ళీ ఆగిపోతుంది ఇట్లా లోడో లోడో వాగుతాం అండి
అపోతుంది జండ
ఆ
నాకు జెండు బామ్కి తలనొప్పికిి చనా రిలేషన్ అనమాట తలనొప్పి వచ్చి వచ్చినపుడు జన్దుబ్లం పుస్తి చాలు తగిపోతాడి
నాకు తగ్గుతు ఆహా నార్మల్ గా తగ్గుతుంది కానీ ఈసారి తగ్గడంలా తగ్గడంలే అంటే నేను మళ్ళా అ ఆలోచిస్తా నాకు అర్థం అయితంది నేను ఆలోచిస్తానను అని కానీ నేను దాని కంట్రోల్ చేయలేను అర్థమయింద నా బ్రెయిన్ ఔట్ ఆఫ్ కంట్రోల్ అంటారు ఆ కంట్రోల్ చేయలేనా అని ఆలోచిస్తాను నీ మూతి ఏం ఆలోపిస్తాన్నా
తెలుసులేమే అవన్నీ పడేస వచ్చినాం ఎంత ఆలోచిస్తే అట్లా స్ట్రెస్ ఇస్తుందో కూడా తెలుసు నాకు
అవునా అప్పుడు జన్దుబ్లం ఏం పని చేస్తుంది చెప్పు పషిన వేస్ట్ లాగా ఉంటుంది ఇట్లా డల్లడల్లోడ వాగుతా పయే ఆడుకునేది లేకుంటే
ఇ కొంచెం కొంచే తగ్గుతుంది ఇకా తల్లు రసాన ఇంకా టెన్షన్ పడిపోయి ఇంకా ఏడ్చినంట ఇంకా ఎక్కువయిపోతుంది అట్లా ఒక రోజు
నీను మధ్య ప్రశాంతంగా కూర్చోలి ప్రశాంతంగా కూర్చున్నా అని కూర్చున్నా అనుకో అదో అది నొస్తవుంటుంది చూడు ప్పు దాని మీద నా ఫోకస్ అంతా పోతుంది అది ఇంకా ఎక్కువన నొస్త ఉంటుంది ఎప్పుడైతే నా ఫోకస్ దాని మీద పోతుందో అది ఎక్కువన నొస్తుంది అద ఉందన్న నేను పట్టికోకూడదు అట్లా పట్టించుకోకూడదుంటే నేను ఇంకోటి చేయలా పెట్టను పెడతా పెట్టను
పెట్టను నేను తల్లనొప్పి వచ్చినప్పుడు ఆయిల్ జండు బామ్ బాగా మావాళ్ళు బా మసాజ్ చేస్తారు
అ పెట్
తల ఒత్తుతారు నచ్చుతుంది
మా అమ్మ హాస్పిటల్ తిస్కొని పోవాలా అనింది ఆ రోజే అనింది ఇక్కడ ఉన్నప్పుడే నాకే ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ పోదాము తగ్గుకుంటే పోదాము అనింది ఆ తెలు తగ్గదం మ అమ్మ ఒక టాబ్లెట్ వేసుకో ఒక టాబ్లెట్ వేసుకోండి నేను వేసుకోనంటే వేసుకోను టాబ్లెట్ నేను
టాబ్లెట్ ఏమ వేసుకోవా ఎంత పెద్ద రోగం వచ్చిన టాబ్లెట్ అయితే వేసుకోవా
చేసుకుంటామే దీనికిత్తలనొప్పులకి అంత నాకు తెలుసు కదా ది నేన్ నార్మల్గా ఉంటే పోతుందండి డార్ట్ ఎందుకు వేయడం అది నాక్ స్ట్రెస్ వల్ల అని నాకర్థ తెలుసూ ఇప్పుడు ఇప్పుడు చూడు నన్ గ్యాస్ దానికైతె వేసుకుంటాన్న ఇప్పుడు నాకేమంటే ఒకరో ఒక పూట అన్నం తినకపోయినా ముందు నొప్పోచ్చేస్తాంద్యా దాన్ని కంట్రోల్ చేయడానికి ఆ మాత్రుంటే సరిపోతుంది అర్థమైతుందా? అట్లా వాటికి కంపల్సరీ గాబట్టి ఏసుకుంటాం
ఉమ్ అవున్లెమ్మ నీకి లాజిక్ నీక్ కు కరెక్ట్ గా అనిపిస్తే చాలు గదా
అస్ అంతే అ కరెక్ట్ కాదు మెయిన్ మా అమ్మ బ్లాక్ మేల్ చేసింది దానివల్ల వేసుకున్నా హ్మ్ మొహమాటానికి పిలుచుకొని పోతాంటే నాకో బాధ ఆ
ఏం చేసింది
ఆహా నె చెప్పనమ్మా సామి మామ్ చెప్పను చెప్పను మా అమ్మాయి చేసిందంటే ఎందుకులే చెప్పగూడదని అర్థమయింది మామ్మాయిని తిట్ తిట్ పెడ్తాన్న నేను
స
ఎందుకులేంగా చెప్పటం వేస్ట్గా అదేందుకు కావాలి పోమే నాకది చెప్పబుద్దిగుడ కాదు అట్లేట్లా చేస్తున్నవు కొట్టేస మామ్మని అది రెం చేస్త సరే నా బాక్కోసం అయితే నా ఫ్లూయెన్స్ ని వాడుకుంటరు దా లాగిన్ నా వీక్నెస్ ఉందిలే ఒకటుంది ఎందుకా వీక్నెస్లు చెప్ప గూడదు అస్సల్జెప్పకూడదు. మన మంచి కోసమయినా అట్లగాదులేమ్మీ నీకు చ్ చెప్పగూదనిగాదు నీకు తెలుసది గమ్మున ఉండు నుమళ్ళాల్ చించద్దు నిక్ తెలియకుండా ఉండేది అయితే కాదు నీకు తెలుసు అది నేను మళ్ళా నేను పేరు పెట్టి చెప్పాలనుకోలే ఎందుకంటే అది స్ట్రాంగ్ గ మళ్ళ గుర్తుండి పోతదిగా అద్యా నవ్తన్నావమ్మే నీ మూతి గుర్తు లేదు
నవ్వుతానా నువ్వు మాట్లాడేదానికి కానీ నాకైతే ఏం గుర్తుకు రాలా
గుర్తు అ అది నీక్ అది నీకు వీక్నెస్ గా అన్పించింది మీ అది నీకు వీక్నెస్ గా అనిపిచ్చిందది మే అంతే కనీ అదే అది మామ్మ గ్రహించింది, మామ్మ వాడుకుండింది ఏందో ఉందిలేమే సరే చెప్ త్తా నువ్వెప్పుడు మళ్ళది వాడనని నని చెప్పు నాకి
ఎంది వాడగూడదు సర్లే మళ్ల ఉండి చేస్తాను మామ్మ పిలుస్తూ ఉంది.
సరే